చేసారు కదా నే నీ ఫోన్ లోనే కాదు నాచ్చి నీ ఫోన్ లోనే ప్రాబ్లం నా ఫోన్ కాదు
చెప్పేది కూడా రావట్లే
ఏం చేస్తాం చిన్నపిల్లలు మాట్లాడడం రేట్ల
ఎవరమ్మా లేస్తే చిన్నపిల్లల్ చిన్నపిల్లల్ అని చెప్పి చిన్నపిల్లకిే కలం కంతెచ్చేటటుంది
ఏంది చిన్నపిిల్లలకి
నీకు తెలుగు కూడా రాదు కదా
త్ చిన్న పిల్లలకే ఏదో చెప్పువ్ నాకు అర్థం కాలే అది అలాం కారణ ఏదో అన్నవ్ ఏవన్ ఇన్నోరు ముసుకోని చెప్
అలంకరనేలే
ఆహా ఏంది అలంకరించుకోడానికి చిన్న పిల్ల అయితేం పెద్ద పిల్ల అయితే స్కూల్ కెళ్లే పిల్లకాయలు కూడా రెడీ అతున్నారు నీకే రాదు ఇంకా జల్ వేసుకోవడం రెడీ అవడం
మంచిదమ్మా
కాదు నాకు ఆకలేస్తుంది
అయిపో అయిపోయి ఉంటది వెళ్దాం తినేసి తినేస్ సెల్దాం ఇది అయిపోయిన తర్వాత
పలేయ్యాలి
మ్
ఓకే సారి క్యారెస్ పెట్టుకొని వచ్చేస్తా ఇప్పుడు నే నేను వెళ్తే అంటి షాక్ అవుతది ఏంది మూతికాని నా లిప్స్టిక్ చూసి ఈ రోజు వేరే చేసా ఇయల్ అనిపించింది కానీ బాగాలే యాక్ కున్నాయ్
మ్
ఏంటి లైఫ్ ఇంత కాంప్లికేట్ అయిపోయింది
చాలా కాంప్లికేట్ అయిపోయింది
మ్ నా బంగారం రేట్లేమొ తగ్గట్లేదు తగ్గుతున్నట్టే తగ్గుతుంది పెర్ నిన్న పద్నాలుగు వేలు రెండు వందలు ఎంతో ఉన్నిందనుకుంటా
మ్
ఇప్పుడు నాలుగు వేలు ఉంది పద్నాలుగు వేలు నాలుగు వందలు ఉంది నాలుగు వందల అరవై
మ్
ఇంకా తగ్గితే బాగుండు
అవును
ఇంకేమి
చెప్పాల్ రే
నువ్వే చెప్పు
ఏముంది చెప్పడానికి మ్
ఏం లేవంటవు
ఏమి లేవు ఏందో లైఫ్ పోతా ఉంది పోతా ఉంది
తీసుకెళ్తా ఉందా
ఆ కానీ లైఫే నాకు నచ్చట్లే
ఎవడిలైఫ్ ఎవరికి నచ్చట్లా హలో
మ్ మ్
మాట్లాడే
అదే నచ్చట్లే ఎవరి లైఫ్ ఎవరికి
అందుకని గుమ్ముకుంటావా
ఏం చేద్దాం చెప్పు ఈ లైఫ్ తో
నేను ఇట మెట్ల మీద కూర్చొని ఎవరైనా వస్తుంటే మూతికి చేయ్యి అడ్డం
నైట్ డ్రెస్ వేసుకుంది
ంటి లిఫ్టిక్ లే లిప్టిక కాదమ్మ లిపిటికా
లిపటికో అంటాది.
హ్మ్ మంచిది లిపిటిక్ అంట లిపిటిక్
ఆమ అలాగే అంటుంది లిపిటికు అనీ
ఎవరూ
సినిమలో తిరుమల తిరుపతి వెంకటేశ సినిమాలో వాళ్ల పిల్ల అంటుంది.
హ్మ్ హు
ఆ కమెడిన్ వైఫ్
మ్మ్ అర్థమైందిలే ఆ హిప్పు ఆ హప్పేగా!
ఆఁ ఆమెమే హిప్పు హప్పు
మ్ఁ
సినిమాలు గూడా మంచిగ లేవు గదా!
బావున్ది ఇది బావున్దే లవ్ విత్త్ వి త్ లవ్వో, లవ్ విత్తో
ఎప్పుడు చేస్తవ్ నుబా
రాత్రి చూస్తున్నానుగా అది ఇంకా ఉంది హాఫ్ అన్ అవర్ ఆపేసి నేనే పడుకునేసా చూడకుండా రేపు చూద్దామనా
ఎయరు హీరో
త్త అతను
ఆ హాఁ
హీరోయిన్ మాత్రం చాంపియన్ ఉంది కదా ఆ అమ్మాయి
ఓక్ ఓకే ఛాంపియన్లో ఉన్నరు. ఓకే నాకు ఆ చాంపియన్ బాగ నచ్చింది. శ్రీకాంత్ కొడుకే కదా ఉండేది అదే క దా
అవును
ప్చ్ అయ్యయ్యో
హ్మ్ఁ నీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ గట్టిగా చెప్పాలమ్మా!
ఎందో నాకు అట్ట వచ్చేస్తుంది, అట్లా వచ్చేస్తుంది.
నేను ఎందుకు చెప్పంది నాకు తేలీకా
ఏమో నీకు గుర్తులేదేమో అనీ
గుర్తులేదని చెప్పి ఓకే
నాకు ఫస్ టైం వాడు సినిమా వచ్చినప్పుడూ, వాళ్ళ కొడుకు సినిమా వచ్చినప్పుడు అందరూ ప్చ్ ఆ హీరో బలే ఉన్నాడు హీరో బలే ఉన్నాడు అనీ ప్చ్ వా వాడి మీద అందరికి పెద్ద క్రష్ అది ఇది అయిపోయింది. నాకు మాత్రం హీరోయిన్ మీద క్రష్ అయిపోయింది.
ఈ సినిమాలో
వాడి ఫస్ట్ సినిమా.
ఆఁ అవునవును
ప్చ్ ఇద్దరికి ఫస్ట్ సినిమానే గద హీరో, హీరోయిన్ ఇద్దరికె
పెళ్లిసందడేగా
ఆ సినిమానే
అ
నేను మాత్రం హీరోయిన్ క్రష్ అయిపోయా
ఇప్పుడు అందరికిీ క్రషామి
ఆ బాగుంటది
డ్యాన్సు మంచిగా చేస్తుది యాక్టింగ్ మంచిగా చేస్తుద్ది హ్యూమానిటీ ఎక్కువ
హ్యూమెనిటీ
హ
త తీసుకుంటంది కదా పిలాయన
తీసుకునిందిగా ఆల్రెడీ ముగ్గురిని మంచిది నను వయ తీసుకుంటలా కాదు నిేన్న మీ అయం తీసుకున్నాడు కదా తీసుకుంటాడు కదా ద జూన్ నుంచే
తీసుకుంటాంలే
నాకు నాకు లేరు ఎవరు నేను ఫీల్ అవ్వాలి
ఎనా తత్త తీసుకోవాలి మంచిగా మంచిగా చూసుకునేవాళ్ళు నన్ను
స నువవు వద్దంతయ్యా ఇంకొకరుగా
అట్లా కాదు పెళ్ళి గిల్లి లేకుండా దత్త తీసుకుొని ఒల్ళ్లి చూసేసుకోవాలి మొత్తం
ఇంకెందుకులో పెళ్ళికి కూడా నగల అన్ని వాళ చేపి
ఇంకా పెళ్ళి గిల్లి అే వద్దు అట్టే ఉంటా
అ
మనకి దగ్గర ఏమన్నా పార్క్ ఉంటే బాగుండు
నేను వెళ్తానే ఉన్నాటి ఇన్ ఫ్యాక్టరీకి
ఎందుకు అక్కడ ఏం పని నీకు
ఫ్లావర్ సో
పన్న అయిపోయాయి కూడా ఇప్పుడు లేవు కనిపెట్లా ఇప్పుడు మామూలుగా మమ్మనకి పింక్ కలర్ ఎక్కువ కనిపిస్తాయి కదా ఈ మధ్య పర్పుల్ కలర్ కనిపిస్తుంది
కరుపులు ఎక్కువ ఉన్నాయి
పకులు ఏం ఎక్కువ లేదు అక్కడక్కడ కనిపిస్తుంది
మొన్న నేను అమ్ అమ్మవారి టెంపుల్ క వెళ్ళాను కదా సర్టీన్ ప్లేస్ లో నాకు గుర్తులేదు ఏరియా మహాదేవ్పూర్ దగ్గర అనుకుంటా కొంచెం ఫుల్ ఉన్నాయిరే ఆ
ఆగయ్యా ఆగయ్యా అని చెప్ప
అది దగ్గర లేవు వేరే అంటే ఎలా చెప్పాలి ఇప్పుడు అపార్ట్మెంట్స్ ఉంటది కదా అపార్ట్మెంట్స్ లోపల ఉన్నాయి బయట లేవు అలాగా ఒక టైప్ ఆఫ్ అనమాట అది లోపల ఉన్నాయి బయట లేవు ఎంత బాగున్నాయో నే అట్టే చూస్తా వచ్చా అన్ని చెట్లు వర్స ఉన్ని మొత్త మ అవే ముందిన్ ఆ ఇక్కడ ఉంది కదా మనం జురియాకిల్ళ ఏరియా అటు సైడ్ కూడా బ్రిడ్జ్ ఉంది కదా అటు సైడ్ కూడా ఉన్నాయి బలుగువే పర్పుల్ కలర్
ఫల ఎవ్వర్ లేకపోయినా నేను ఒక్కదా అన్న నా రూమ్లో ఎన్ని రోజులైనా ఉండే టాలెంట్ ఉంది నా దగ్గర అ
ఆ
నే నేను వక్కదాన్నే ఉంటే అసలు వంటలు చేసుకు నేను ఎప్పుడో చాలా రేపు మ్యాగీ చేసుకుని తినేసి గమ్ముకుంటా
మ్మ్ ఏం చేస్తావ్
ఫోన్లు చూసుకుంటా మంచిగా నిద్రపోతా నా పనులు నేను చేసుకుంటా నాకలా నాకలా ఉంటేనే నచ్చుతుంది ఎక్కువ అంటే ఏమో నాకు మనుషులు తో ఎక్కువ ఉండటడం నచ్చదు ఎందుకు మాట్లాడితే గొడవలు చిరాకులు మళ్ళీ మూడు పోవడం మన మూడ స్పాయిల్ అవ్వడం ఇప్పుడు చూస్తున్నాను కదా
మ్మ్
అందుకనేసి నా నా స్పేస్ నాకు ఇష్టం అంతే మరీ ఎక్కువ బోరు కొట్టిందా ఇక హైదరాబాద్ లో ఒక పిళ్ళ ఉంది చెప్ప కదా పెళ్ళి అయిపోయిందన్న ఆ పిల్లకి ఒక ఫోన్ చేస్తా కే పీ హెచ్ పి స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది
ఓకే
ఆడ అడేం కొనేది ఉండదు ఆ పిల్ల వస్తే ఆ పిల్ల దగ్గరికి అట్లా వెళ్ళి ఏమన్నా మెటీరియల్స్ అట్లా ఇట్లా నచ్చితే తీసుకు కుంటా లేకపోతే లేదు ఒక్కొక్కసారి ఆ పిల్ల కూడా ఉండదు కదా ఆ మా ఆయన ఉన్నా కూడా ఒక్కొక్కసారి ఈవినింగ్ నేను ఒక్కదాన్నే వెళ్ళిపోతా ఆయన ట్రాఫిక్ అది ఇది రానన్ అంటాడు సరే నువ్వు రాబాక నన్న ఒక్కదాని అయి పోతా అని చెప్పి నేను ఒక్కదాని వెళ్ళిపోయి ఆ స్ట్రీట్ ఒక టూ టూ కిలోమీటర్స్ ఉంటది టూ టూ టూ కిలోమీటర్స్ వరకు షాప్ షాప్స్ అన్ని ఉంటాయి టూ సైడ్స్
మ్మ్
అటు ఇటు ఒక రెండు మూడు సార్లు తిరగతా అట్ రెండు మూడు సార్లు తిరిగేసి అప్పుడు మళ్ళీ క్యాబ్ బు రర్యాపిడో బుక్ చేసుకొని మళ్ళీ ఇంటికెళ్తాను అంటే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది మనుషులు మనుషుల్ని అంత చూడాలనిపిస్తే అట్టపోతాను నేను అంతేగాని మాట్లాడను ఎక్కువ అసలు మాట్లాడేదే తక్కువ నేను
అవునులే
అలా ఏం జ చేస్తాను నేను ఒక్కదాన్నే ఉంటే లైఫ్ అలాగే బాగుంటుంది
వింటున్నా వింటున్నా
రెస్పాన్స్ లేకపోతే ఉన్నావా లేదా అని
యాడికిపోతాను యాడిగిపోను ఈడే ఉంటా
ఆడే అంటలా ఉండైతే ఆడే
మ్మ్
టైం ఎంత అయింది ఒకటైనా అయింది
అయిపా వచ్చింది గానీ ఎందుకో అవి అర్థం కావట్లే ఏం జరుగుతుందో అయిపోయిందిగా రావచ్చు ఇంకా
వస్తున్నా ఉండు